నమస్కార అండి
ఆ నమస్కారం అండి బాగున్నారండి
ఆ బాగున్నామండిమీరు బాగున్నారా
అవునండి మేము కూడా బాగానే ఉన్నాము ఏం చేస్తున్నారండి
బోన్ చేసారండి
ఆ అవునండి బా చేసేసినం అయిపోయింది మీదయిందండి
ఆ మేము భోన్ చేసామండి ఏం చేస్తున్నండి
ఆ ఏం లేదండి న్యూస్ పేపర్ చదువుతున్నాం
అవునండి అదే అండి సంప్రదాయం అం అంటే మీ మాటల్లో సాంప్రదాయం అంటే ఏంటి అనే విషయాలు మాతో ఏమన్నా కొంచెం చెప్తారా అండి
ఆ చెప్తానండి చెప్తానండి సాంప్రదాయాలు అంటే మన పెద్దవాళ్ళు పురాణ వాళ్ళు అంటే పెద్ద వాళ్ళ ముత్తాతయ్య ముత్తాతాయ వాళ్ళు కొన్ని అంటే సాంప్రదాయం తీస్తారు కదా అది పట్ పట్టించడం అన్నట్టు ఏదైనా చెప్తారు కదా వాళ్ళు పెద్దవాళ్ళు అది పాటించడం దానికే సంప్రదాయం అంటారు అన్నట్టు అవి ఎప్పటి నుంచో వస్తుంది మీరు కూడా పాటించాలి అని అంటారు కదా అదే అట్లా అన్నట్టు అంటే ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టగానే ఇంట్రూకలు తీస్తారు కదా ఒక వన్ మంత్ ఓ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల తీస్తారు కొందరు అట్లా తీస్తారు కదా అది ఒక దగ్గరే తీయాలని ఒక ఉంటది అది సాంప్ర అట్లా అన్నట్టు సంప్రదాయం అన్నట్టు ఇగ వాళ్ళు కుటుంబం మొత్తం ఒకక్క దగ్గరే తీయాలి తీసినాక అది ఎంత అంటా అవి హేర్స్ ఎంతో ఆ వేట్ అయితదో అంత వెయిట్ లో డబ్ డబ్బులు బీద వాళ్ళకి ఇయాలి లేకపోతే ఏమంటారు ఇది ఏమంటారండి వెండి ఉంటది కదా వెండి ఎంత అయితదో అంతా మాత్రమా డబ్బుల్ తో పోల్చుకుని ఆ డబ్బులు బీ ద వాళ్ళకైనా ధోబి వాళ్ళకైనా ఎవరికైనా ఇవ్వాలి అట్లా ఉంటదన్నట్ టు అది పా అది అట్లానే పాటిస్తూ ఉండాలన్నట్టు జనరేషన్ కొద్దీ అదన్నట్టు అట్లా ఏదనా మన పూర్వీకులు తాతాయలు ము త్తతాలు వళ్ళు తిసి ఉండి దాన్ని పాటించడానికి అంటారన్నట్టు అంటే మా దాంట్లో ఇప్పుడు అట్లనే చేస్తారు చిన్న పిల్లలు పుట్టగానే వన్ మంత్ అయినా త్రీ మంత్స్ అయినా లేకపోతే సిక్స్ మంత్స్ లో అయినా లేకపోతే వన్ ఇయర్ లోపల అయినా ఇప్పుడు ఎంట్ర కలు తీస్తారు కదా తీసినప్పుడు దాన్ని వే చేస్తారన్నట్టు ఎంత ఉన్నది వంద గ్రామ్ పది గ్రామ్లా ఇరవై గ్రామ్లా వంద గ్రామ్లా
అ
అది వెండి తో తో వెండిది వంద గ్రామ్ ఎంత అవుతదో ఎంత డబ్బులు అవుతదో చూస్ మన్నట్టు ఆరు వేల ఐదు వేలా నాలుగు వేల్ అప్పుడు నాలుగు వేలు అయినయి ఆనుకోండి ఆ నాలుగు వేలు బిదవాళ్ళకి ఇచ్చేయాలన్నట్టు బట్టలైన పెట్టాలి వాళ్ళకు లేకపోతే డబ్బులైనా ఇయొచ్చు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు ఏవైనా అవుతాయి కదా అవ్ అప్పుడైనా ఎవ్వోచ్చు అన్నట్టు లైక్ ఇల్లు ఇంటి వన్ మంత్ టూ మంత్స్ రాషన్ అయినా ఇయ్యాలన్న అట్లా
ఇప్పుడు సాంప్రదాయం అంటే మన వస్త ధరణ గాని వేషధారణ గానీ మాట్లాడే విధానం కానీ ఇవన్నీ
అయివి అన్నీ కూడా వస్తాయిండి అవి కూడా వస్తాయి మనం వేసుకునే బట్టలు బట్టి మనం మాట్లాడే మాట తీరు బట్టి మనం ఉండే తీరు బట్ ట్టి అవి కూడా అన్ని సాంప్రదాయల కిందనే వస్తాయి
అవునండి అంతే ఇప్పుడు ఆ అంటే ఇప్పుడు సాంప్రదాయం అంటే ఏంటంటే మనం పెద్దల దగ్గర నుంచి చి తరాతరాలుగా తరాతరాలుగా ఇచ్చినాలవాట్లు అంటే ఇప్పుడు ఏమన్నా ఒక ఒకటి ముఖ్యమైన ఉది ఉందంటే దాన్ని ఏ విధంగా చేయల్ల ఎవరు ఏం పని చేయాల్లా అన్నది మొత్తం మనకు పెద్దవాళ్ళ నుంచి తెలిసింద అన్న మాట ఆ ఇట్లా ఎంతో ఎంతో ము ముఖ్యమైన విలువలున్నీ కూడా మనకి పెద్దల దగ్గర నుంచి వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి అందుకే అండి పెద్దలతో ఉండాలి ఇప్పుడు సాంప్రదాయాలు అంటే ఇప్పుడు ఏమైనాగానీ ఒక పే పండుగ అనుకో ఆ పండుగ ఎలా జరగాళి ఉంచాలి లెగాలి అని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటై ఒక్కొక్కటి
అవునండి ఒకటి ఉంటది ఇప్పుడు పెళ్ళి ఉన్నా కూడా అంతే కదండి పెళ్ళిళ్ళు ఉన్నా కూడా అన్ని చూసి అన్ని చేస్తారు అది పెద్దళ్ళు చెప్తారు చెప్పిన ప్రకారం చేస్తే మంచిగా అయితది అని అంటారు కదా
ఆ అవునండి
అంటే ఇప్పటి కాలం ఇప్పుడు ఎట్లా ఉన్న జనరేషన్ అంటే ఫోన్లు వచ్చినాయి కాబట్టి దాంట్లో యూట్యూబ్ ఏమంటారు గూగుల్లో అయినా చాట్ జి పి టి మనకాని తెలిసిపోతున్నాయి అది కరెక్టా గాదా అని అప్పుడు పెద్దళ్ళు చెపిన్రూ మనం నమ్మినం చేసుకుంటా పోయిన ఇప్పుడు అట్లా లేదు కదా చాట్జీపిటి అనో గూగుల్లోనో సర్చ్ చేస్తున్నాము అది కరెక్టా గాదా ఏంటిది అని కొందరు పాటిస్తలేరు అన్నట్టు ఏది కాదు ఇది తప్పు ఇట్లా కాదు అని అని జెప్తున్ననాన్న
అట్లా చెప్పినప్పుడు ఈ కాలం వాల్ల అయితే నువు ఏంది నాకు చెప్పేది నాకు తెల్ నచ్చేలి ఇచ్చేళ్ని నీకేం తెలుసులే గమ్మున ఉండన్నట్టు పెద్దలని అరుస్తా ఉంటారు
అవునవును అట్లా అన్నట్టు ఇప్పుడు కొంచెం తగ్గి పోయింద అన్నటి ఫోన్లు వచ్చేసరికి కొందరు ఇగా సాంప్రదాయం బట్టి అట్లా చేస్తలేరు
హ
అట్లా అన్నట్టు హ్మ్మ్ అంటే ఇప్పుడు కొందరికి ఏమంటారు అండి ఆ ఏమంటారు జాదువులు అంటారు ఆయన తెలుగులో ఇట్లా ఏమైనా దిష్టి తగులుతంది చూడండి అది దిష్టిది కూడా కొందరు తీస్తారు కొందరు ఏదైనా అయినవాళ్ళ గుడా అయింది దిష్టి అని అంటారు కదా
అవునండి ఇట్లాంటివన్నీ కూడా పెద్దొళ్ళు చెప్
ఆ పెద్దలు చెప్తూ ఉంటారు పెద్దలు చెప్త ంటారు వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటంది అన్నట్టు వాళ్ళు చూసి
ఎందుకుంటే వాళ్ళు అనుభవిచి ఉంటాారు కద వాళ్ళు గడిపుంటర్ కదా టైమ్ అందుకునే వచ్చి చెప్తారనమాట
చెప్తుంటారు ఇట్లా ఉండాడి ఇప్పుడు ఏందంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు గాదా ఉదయం పూట తొందర లేవ్వాలి పడుకో ఇప్పుడు మనం సండే లేకపోతే ఏదైనా రోజు. సెలవులు ఆదివారం వచ్చినప్పుడు కొంచెం ల నిదానంగా నెమ్మదిగా లేస్. లేస్తం కదా. ప్చ్ పెద్దవాళ్ళు అట్లా చెప్తారు కదా ఏ రోజు ఉన్నా ఆహ్ ఆహ్ ఏ రోజు ఉన్నా ఈ టై ఈ సమయంకేన లేవ్వాలి పడు. కోద్దు మంచిది కాదు అట్లా అంటారు కదా.
ఆహ్ అవును అండి ఇంట్లో జడ వేసుకోవద్దు బయటికి వెళ్లి దువ్వుకో. ఉండి అట్లంటే ఆవి ఆహారంలోకి పడతాయన్నట్.
ఆహ్ అవును అవును కొంచెం దుమ్ మొత్తం పడుతదాన్నట్. వెంట్రుకలు కింద పడుతాయి
అంటే ఆహ్ ఇప్పుడు ఈ పెద్దోళ్ళు. ఏమైనా పూజ అలాంటివి చేయాలంటే ముందు గడపకి పసుపు రాయాలి. అని అంటారు ఇది ఎందుకు ఎందుకు అట్లా. అట్లా అంటారు అనంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అంటే చీమలు కావచ్చు పురుగులు కావచ్చు ఏమైనా పసుపు అనేది. దానికి రానీకుండా చేస్తుంది అన్నట్టు సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఇట్లాంటివి సైంటిఫిక్ గా ఎన్నో పట్టలేనటువంటి. అన్నీ మన పెద్దలు ఎప్పుడునో ఎప్పుడు నుంచో ముందు. ఆహ్ ముందుడు కాలం నుంచే చేశారన్నమాట అది సైన్స్ కే. తెలియనటువంటి ఎన్నో విషయాలను మన పెద్దలు మనకు చెప్. తా అంటాంలు అందుకే మనం పెద్దల మాటలు వినాలండి.
అవును వినాలి.
ఇంటికి తోరనాలు కట్టడము వేపాకు కొమ్మలు పెట్టడం. ఇట్లాంటివన్నీ కూడా ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది.
ఇన్ ఇంటికోన్నప్పుడు కూడా. కొన్నాక ముందు కొన్న తర్వాత ఎట్లా చెయాలి ఏంటిది అన్ని చెప్తుంటారు వాళ్ళు.
అవును.
మేం కొందరు. అంటే కొందరు ఇప్పుడున్నా కొందరు పాటిస్తలేరు. ఎహే అవన్నీ కాదు అవి కరెక్ట్ కాదు అంటున్నారు మరి.
ఆహ్ అట్లాంటి వాళ్ళకు నమ్మకం కలగలండి ఫస్ట్.
అవును అంటే కొన్ని ఎట్లా అంటే. కొన్ని నేనుద కోన్న ఆహ్ ప్చ్. అంటే కొన్ని ఎట్లా అనిపిస్తుంది అంటే కరెక్ట్ అనిపిస్తే కొన్ని కాదు కూడా అనిపిస్త. కై నాకు.
అవునండి అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లి ఎదురైంది. అగా వెళ్ళోద్దు కాసేపు. కూర్చొని వెళ్ళు మంచి నీళ్లు తాగేళ్ళు ఎక్కడికైనా వెళ్ళే తన్న వెళ్తున్న.
ఆహ్ తుమ్ముతారు కదా అప్పుడు కూడా ప్చ్ అయ్యో తుమ్మిండ్రు మన ముంద. అంటారు కానీ ఇప్పుడు ఒకరికి వచ్చేస్తది తుమ్ము ఏం చేస్తారో అది వాళ్ళు ఆపుకోలేరు కదా మరి.
ఆహ్ అవునండి అట్లాంటివని సూపర్సిస్టెన్స.
ఆహ్ అవి గుడ్డి నమ్మకాలు అది. ఉండవు అది ప్చ్ అంటే ఇప్పుడు పిల్లి పోయిందంటే పిల్లికి ద వెళ్ళేది ఉన్నది పోయింది అంతేగాని. పోయినంత మాత్రమా. మనకు చదువు అవుతుందని కాదు కదా అవునవును ఒకడ దుమ్మిన కూడా అది అయితది మంచిది కాదు అది అయ్యదు మిన అన్ని అంటారు కొన్ని మన తలరాత ఎట్లా రాసి ఉంటే అట్లా అయితది అంతేగాని అ కొన్ని గుడ్డి నమ్మకాలు కూడా ఉంటాయి కొన్ని మంచివి కూడా ఉంటాయి ట్టైగా మనం చూసుకొని ఉంచాలి హ్మ్ అన్నీ చాలా అంతే మీ ఇంట్లో చెప్తుంనరా అండి ఇప్పుడు సాంప్రదాయాల గురించి అంటే ఏ పెళ్ళిలు అయితే ఏమైనా ఫంక్షన్లు అయితే ఎట్లా చేయాలి
ఆ చెప్తుంటారండి ఇప్పుడు సాంప్రదాయం అంటే ఏంటండి మనం వేసుకునే వ ఉదరానా మనం వేసుకునే బట్టలు చూసి ఎదుటి వాళ్ళ మాట ఉంటుందండి మాటతిరు ఉంటుంది వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఒకరితో మనం ఎలా ప్రవర్ గుర్తించలా అనే విషయాలన్ని కూడా మనకు సాంప్రదాయం నుంచి తెలుస్తుందండి అవన్నీ మనం పెద్దల నుంచే మనకు తెలుస్తాయి అన్నమాట
అవునండి అదయితే ఉంది
మనం చూడండి ఎవరితోనైనా కొంచెం ఇదిగా మూవ్ అ అయితే మన పెద్దొళ్లు ఏంది అట్లా మాట్లాడుతానవ్ అది ఇది చెప్ అంటారు ఎందుకు అది తప్పు కాబట్టి అట్లుంటే తెలుస్తుందండి మన మనం ఎట్లా ఉండలో ఏం కథ ఎవరితో ఏం మాట్లాడలా
అవును అదే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా రాత్రి పూట కూడా ఈ టైమ్ అయి తొమ్మిది అయింద అంటే ఇంట్లోనే ఉండ ఉండాల అమ్మాయిలనా అబ్బాలైన అంటారు కానీ ఇప్పుడు ఏందండి ఇప్పుడు జాబ్స్ ఏమి ఉన్నాయి నైట్ షిఫ్ట్ జాబ్స్ ఉన్నాయి్ కొన్ని జాబ్స్ అట్లా దొరుకుతున్నాయి ఆ వాళ్ళకి దొ యి ఇప్పుడు నైట్ షిఫ్ట్ జాబ్ దొరికినా ఆడవాళ్ళు ఉన్నా మగవాళ్ళున్నా వాళ్ళకి దొరికి ఎందంటే చేయాల్సిందే ఉన్నది
అవునండి ఇంకా మన తెలుగు సంంప్రదాయాలని ఎంతో వేరే ఇతర దేశ వాళ్ళు మన భారతీయుల్ని చనా ఇదిగా చూస్తారండి అంటే ఎంత గౌరవిస్తారండి అంటే ఇప్పుడు మన ఇండియా ఇండియా కల్చర్ లో చీరలు కట్టుకోవడం ఏమైనా గుళ్ళకి వెళ్ళడం వెళ్ళనప్పుడు కూడా చీరాలు కట్టుకోవడము ఆ మగవాళ్ళయితే అయితే పంచ ధరించడము ఇలాంటివన్నీ ఉంటాయండి కొన్ని ఇట్లాంటివన్నీ పద్ధతులు చూసినప్పుడు మన భారతీయులు కాకుండా ఇతర దేశం వాళ్ళు కూడా మన భ దేశాన్ని గౌరవిస్త ఇస్తారనమాట మన తెలుగు సాంప్రదాయాల్ని అవునండి సాంప్రదాయం అంటే ఏంటి అని మాకు ఎన్నో విషయాలు మీ దగ్గర నుంచి జరిగినా తెలిసినాయండి మీ విలువ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఎన్నో విషయాలు తెలిసిన తెలియని విషయాలు మాతో పంచుకున్నారండి మా చాలా సంతోషంగా అనిపిస్తుంది మీతో మాట్లాడడం
అవునండి మీ నుంచి కూడా నేర్చుకున్నా నేను కొ చాలా విషయాలు
అవునండి ఇంక ఎన్నో విషయాలు ఇలా సం సాంప్రదాయం తెలుగు సాంప్రదాయం గొప్పతనము. దీని వల్ల మనం ఎక్కడ నుంచి ఏం నేర్చుకున్నాము ఎవరితో ఎలా. ఉండల్లా ఈ విషయాలు చాలా తెలుసుకున్నానండి. ధన్యవాదాలండి.
సరే అండి ధన్యవాదాలండి. సరే అండి ఓ ఆహ్ సరే అండి ఉంటాను.